హలో ఆ అక్క బాగున్న బాగున్నాక్క బాగున్నారా
ఉ ఏంట్రా ఫోన్ చేసావు
ఆ ఏం చేస్తున్నారా మాముూలుగా చేసానక్క
ఆహా ఏమి లేదురా
ఎలా ఉన్నాయి ఆరోగ్యాలు మీరు ఎలా ఉన్నారు ఎండలు ఎక్కువ ఉన్నాయి బాగున్నారు అక్క అన్నయ్య పిల్లలు బాగున్నార ఉ అయిపోయిందా అక్క పని
ఉ అయింది రా మీ పని అయిందా
ఆ అయింద్ అక్క
ఏం కూర చేసుకున్నారు
కాకరకాయ చేసానక్క
ఉహు
ఉమ్
మంచిదే కాకరకాయ అప్పుడప్పుడు చేదు కదా పిల్లలకు చాలా మంచిదే
అవునక్క అందుకే గదింక చేసాను
ఆ తినాలి కాని పిల్లలు తిన్రు మాది పప్పుచారు
ఉహు
ఈ ఎండలకు పప్పుచారు అయితేనే దిన్నబుద్ది అయితుంది లేకపోతే అసలు అన్నం జోలికి
అవును అక్క పప్పుచారు ఇంకా లిక్విడ్స్ ఎక్కువ నిమ్మకాయ నీళ్ళు కొబ్బరి బొండం
అయి అయితేనే కాస్తా మింగుడు పోతయి ఉమ్ ఉమ్ గోన్ కటిర కూడా మంచిదే
అదెంటక్క
బోన్ కటీరా అంటే ఒక చిన్న సైజు రాయి అంత చిన్న సైజు వస్తది అన్నట్టు ప్యాకింగ్
ఉ
అయితే ఆ చిన్నది ఒకటి తీసి వాటర్లో నానబెట్టుకోవాలి రాత్రంతా నానబెట్టేసి అది పొద్దుడు కల్లా మొత్తం ఎట్లైతదంటే నీళ్ళ లాగ గర్ కొంచెం బుడగలు బుడగలుగా అయిద్ది
అది జ్యూస్లాల్లా మిక్స్ చేస్ తాగుతే వేడి అనేది కొట్టేస్తదంట గోన్ కటీర
అవునా అక్క
ఉమ్ చాలా బా ఉంచిది
ఉహు
ఉమ్
ఆ తెచ్చుకోవాలక్క వేడి ఉంది బాగా నాక్ కూడా
ఉమ్ వేడి బోవాలంటే అదే చెయాలి అది ఆరోగ్యానికి మస్తు మంచిది ఆ అది చాలా మంచిది గోన్ కటిరా కూడా సబ్ గింజలు ఎలా లిక్విడో ఇది కూడా పీల్చుకొని ఆ నీళ్ళన్నీ ఒక ఎట్లా అంటే హమ్ స్నో లాగా ఉంటది అన్నమాట మొత్తం బుర్జు బుర్జు
చిన్ చిన్న పార్టికల్స్ ఉంటయి అది జ్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జా ఎగ్జాంపుల్ నువ్వు ఏదైన్నా జ్యూస్ చేసావు అనుకో గ్రేప్స్ జూస్ దాంట్లో ఏసుకొని ఇది ఒక స్పూన్ దాంట్లో ఎసేసి కలిపి తాగటం వేడి అనేది ఉండదు
అవునా ట్రై చేస్తానక్క ప్రయత్నిస్తా నేను
తని ఫిఫ్టీ రూపీస్ అని మార్కెట్ లో దొరుకుతయి ప్యాకెట్స్
ఆ ట్రై చేస్తానక్క నేను. ఓన్లీ ఈ కొబ్బరి బోండా నీళ్లే తాగుతున్నా, తాగుతానక్క.
అవునా
అది నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి బొండలు, మజ్జిగ.
ఉ ఆ చెప్పడం మర్చిపోయారా నేన్. ను షాప్ బేట్టాము
ఏం పెట్టారక్క
అంటే షాప్, అంటే ఓన్లీ రెండు నెల్లు ఇర్ అంటే ఇప్పుడు పెట్టి మేము ఒక టూ, త్రి. ఆ త్రీ మంత్స్ అయ్యింది ఆ ఎండాకాలం వరకు కొబ్బరి బోండాలు. పా మళ్ళీ తర్వాత బాదం పాలు.
పా
తర్వాత ఈ ఫ్రూట్ మిక్స్.
అవున
ఆ అయితే అన్నయ్య ఏమో మో ఏమో ఏ కొత్తగా ఇంకో మనిషి ఒక మనిషిని పెట్టిచ్చేసి. నిమ్మకాయ సోడ గొట్టేదొకడు పె ట్టిచ్చాడంట. నిమ్మకాయలు మనయి కొట్టినయనకి ఆయనకి రోజు కింత .
ఆ మంచి పని జెశ
ఆ ఎందుకంటే ఓకేష్ దగ్గర నిమ్మకాయ అంటే నిమ్మకాయి ఇదైతే ఇది.
అమ్మో అవున
మ్ ఆ పని చేసా అది కావాలంటే అది. ఇంకెంత లేవు ఒక నెల ఇంకో నెలైతే అయిపేది ఇప్పడుకు మూన్నెలైంది. మొత్తం నాలుగు నెల్లు వరకు పెట్టుకున్నాం.
హ మంచి పని
మ్ మీరు తాగుతారా కొబ్బరి బోండాలు ఎక్కు పిల్లలు మీరు?
తాగుతాంమక్క. ఇక్కడ యాభై రూపాయలు చెప్తుండ్రు కొబ్బరి బోం
ఓ మా దగ్గర నలభై మీ దగ్ గ్గర యాభై నడుస్తందా మా దగ్గరయితే నలభై రూపాయలే కొబ్బరి బోండా.
ఆ అస్సల్ తగ్గనంటే తగ్గనంటున్నారక్క. ఉ పంపించండక్క ఒక ఇరవై.
ఇరవై అంటే లోడ్ పంపియాల్ రా మీ ఒక మనిషినిచ్చి. ఆ ట్రాలీ ఉంది. ట్రాలీలోయేసి పంపియాల ఒక యాభై అట్లా, పంపిన మరి య ట్వంటీ అంటే ఎట్లా? ఒక నెల యాభై, వంద కాయలైతే బావుంటది సరే నువ్వు ట్వంటీ . డు నా ఆలోచనైతే అది మీర్రోజుకోక పిల్లలున్నారు కదా!
హు
రోజుకో నాలుగు తాగినా గాని అట్లా లెక్కేసా.
సరే అక్క ఒక యాభైకాయలు పంపిచండి మరి.
మ్ మ్మ్
మ్ నేను వచ్చినప్పుడు డబ్బులిస్తాను. ఇవ్వండక్క ఎలాగో ఇక్కడ అం పంపిస్సర్. ఆ సరేలేక్క ఆ ఓకే
కాయలైతే మీకు మంచిగా ఈ జూన్ నెల అయిపోయేంత వరకు వచ్చేతయ్.
ఆ ఓకే అక్క ఎక్కడ నుంచి తీసుకొచ్చారక్క మీరు లోడు.
మేము అట్సైడు బాగా చెట్లుంటాయని ఒక ఊరికెళ్ళి. బాగా కొబ్బరి చెట్లు ఉన్నాయంటే అక్కడి నుంచి లోడ్ వేయిచ్చాం లోడ్ వేసినోడికి ఇరవై వేలు
ఓహో
ఉమ్ కొబ్బరికాయలు కొన్నోడికేమో ఆ మంచిగా నడుస్తుంది ఇంకా ఈ నెల వారికి కంపల్సరీ తాగుతారు కదా రోడ్డు మీద అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు కాగ్ తారు తాగుతారు
బాటిల్ ఎంతకు కొడుతున్నారు అక్క
బా అంటే కాయ నలభై రూపాయలంటే లీటర్ వచ్చేసి వంట ట్రూ వన్ ట్వంటీ
మా దగ్గరిక్కడా నూట యాభై
ఉమ్ చూసావా మరి రేటు
ఉమ్
మూడు కాయలు వేసుకున్నా కానీ ఆ ఆ రేట్లు మరి మండిపోతున్నాయి మరి ఏంటో జనాలు ఎలా బతుకుతారో ఎలా బతకాలని అనుకుంటున్నారోగాని రేట్లు మాత్రం బాగా చెప్తున్నారు దీనికే కాదు కిరాణా అయినా కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కూడా చూసినావా ఎంత రేట్
ఇగా అన్ని పేరుగుతున్నాయక్క గ్యాస్
ఆ అన్నిటికి రేట్లే మనిషి జీతాలు మనిషి ఇన్కమ్ ఎక్ క్కువ లేదు గాని ఖర్చులు పెట్టడం ఎక్కువైపోతుంది బాగా అన్నిటికీ ఖర్చులే
అవునునక్క
అయితే కొబ్బరి చీపులు కూడా ఉన్నాయిరా దానికి సంబంధించినాయే కదా ఆ చీపురు వచ్చేసి ఇరవై రూపాయలు
ఆ పంపించండి ఒక్క ఓ నాలుగు పంపించండి
ఆ ఒక చీపిర్లు ఒక నాలుగు ఈ యొక వందకాయలు
ఆ వద్ద పంపించండి అక్క
ఆ ఎందుకంటే మా దగ్గర కనీసం ఒక్క ఫ్యామిలీ నుంచి రెండ్ రెండు కాయలు తగుతారు రా రోజీకి
ఉమ్ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా
ఆ రెండు మూడు కాయలన్నా పోతాయి మాకు కనీసం ఒక ఇక్కడ ఇరవై ఫ్యామిలీలు ఉన్నాయి ఇంకా రోడ్డు మీద అయితే ఇగా జనాలు వచ్చిపోయవాళ్ళని చెప్పలేము గాని పుల్లు గిరాకి అయి కొట్టడం మరి సరికి రాదని చెప్పి ఇద్దరు మనుషులు
కొబ్బ్రమా ఆ ఇగా నిమ్మకాయలైతే అయితే వేరే ఊరు నుంచి పైన ఒక పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరులో ఒక వంద కాయలు చెప్పినాము కొన్ని కొన్ని కొన్ని కొన్ని తెప్పించి అవి మంచిగా స్టోర్ చేసి అవి జ్యూసు సోడా
ఆహా
నిమ్మకాయ సోడా కొంచెం స్వీట్ అయితే స్వీట్ సాల్ట్ అయితే సాల్ట్
కానీ మంచిగా ఉంది బిజినెస్ అయితే ఈ ఎండాకాలం అంటే సీజన్ ఫ్రూట్స్ కాబట్టి దానికి సీజన్స్ తగ్గట్టు కాబట్టి నడుస్తుంది
యదేలే అక్క
ఉ మరి అక్కడ ఎంత మీకు యాబేయా
ఆ కొబ్బరి బొండా యాభై అక్క బాటిల్ లో నింపితేనేమో నూట ఇరవై యాబై రూపాయలు అంతే ఇంకా నిమ్మకాయలు కూడా దొరకట్లేదు
నిమ్మకాయలు అయితే వంద ఇరవై రూపాయలకి మూడు
ఆ ఇక్కడ రెండే ఇస్తున్నారు అక్క
ఆ మన నిమ్మకాయలు కూడా పంపమంటే చెప్పు పంపుతా ఎన్నికాయలు కావాలి నిమ్మకాయలు
ఉన్నాయా అక్క
ఆ నిమ్మకాయ
ఎన్ ఎన్ని ఉంటాయి ఒక యాభై ఉంటాయా
ఏంటి యాబై
యాభై కాయలు ఉన్నాయా పంపించడానికి అంటున్నా
మా దగ్గర రెండు మూడు వందలు ఉంటాయి ఎందుకంట సోడా పెట్టాం బండి సోడా బండి
ఆ సరే ముందు పంపించండి ఒక యాభైకాయలు అవి చీపుర్లు ఒక నాలుగు బోండాలు ఒక వంద
ఆ
ఇంకా మళ్ళీ ఏమన్నా తక్కువ పడితే నేను మి అడుగుతాను అక్క
ఉ కాయలు మాత్రం అరే కొబ్బరి ఉన్న కాయలు ఉంటాయి కొబ్బరి లేని కాయలు అయితే నిండా ఉంటేరా నీలైతే చాలా చక్కగా ఉన్నాయి నీళ్ళు ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఏదో కక్కుర్తి పడి తీయగా ఉంటాయి ఆ కక్కుర్తి పడి తెప్పియట్లేదు మేము
ఆహా
మంచి జనాలు మనం ఒక రూపు అయిపోయినా గాని మంచితనం ఉంటే మళ్ళీ ఇంకోసారి వస్తారు వస్తారు
అవును అక్క మంచిగా ఉంటేనే లేకపోతే రారు డబ్బులు రేట్లు కూడా చూసుకుంటరు
ఉ నలభై రూపాయలు అని మా దగ్గర అందరు యాభైకే కొడుతున్నారు
అవున అక్క మరి వాళ్ళకి లాభం వచ్చేలా చూసుకుంటారు అక్క ఎవరైనా
అదే కదా అందరు యాభై రూపాయలకె బోండా మీ ఒక్కలమే నలభై రూపాయకి మీకు యాభై లకేనా
ఆ అంతే అక్క
ఆ బాటిల్ ఎప్పుడెప్పుడు తెప్పించుకుంటున్నారు
ఇంకా శనివారం ఇంట్లో ఉంటారు కాబట్టి శనివారం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము ఆదివారం బయటకి వెళ్ళినప్పుడు
పిల్లలకి చాలా మంచిది ఈ నాలుగు రోజులు చాలా బాగా దాపిస్తే ఎంత మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి బోండాలు అనేవి
అవునన్ కు
మ్
అందుకే నిమ్మకాయ నీలు ఇవి అవి
కంపల్సరీ ట్రాలీ ఎలాగ వస్తుంది కాబట్టి మీ ఊరు నుంచి జగా ఏల్లెది
మ్ సరే అ
ఆ వంద కొబ్బరి వండాలు నాలుగు చీపురు కట్టలు, వా యాభై నిమ్మకాయలు ఆ సరేరా ఇవన్నీ మంచిగాన్నాంటే మళ్ళ తీసుకో
ఆ సరే కరుకుంటాను